హలో డాడీ
హలో
హలో
ఆ
హలో
చెప్పమ్మా హలో ఆ ఇనిపిస్తుంది.
డాడీ
ఆ ఇనిపిస్తుంది.
ఏం చేస్తున్నావ్?
ఏం చేస్తనమ్మా షాపులో కూర్చోన్నాను.
తిన్నావ డాడీ?
తిన్నాన్ మా నువ్ తిన్నావా?
లేద్ డాడీ ఇంకా.
నువ్వేం చేస్తున్నావ్?
ఏం చేయల బస్లో వస్తా ఉన్నా
బస్లో వస్తా ఉన్నావ
నెల్లూర్ నుంచి డాడీ
ఎందుక్ పోయావ్ నెల్లూర్కి
ఏం లేదు జస్ట్ నార్మల్ గానే వెళ్ళాను
అహునా ఓకె ఓకె ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్సు
బావున్నార్ డాడీ
మ్
మమ్మీ ఏం చేస్తున్ది
మమ్మీ కూడ కూర్చోనుంది మా షాప్ లో
ఏం కూరా
ఉమ్ ఆక్కూరబ్బా
అ
ఆక్కుర ఆక్కురా గోబి పకోడ
ఆక్కుర గోబి పకోడ ఓ సాటర్డే కదా
హూ ఉహ్ సాటర్డే కదా సాటర్డే స్పెషల్
సాటర్డె స్పెషల్ జెస్
హుమ్ ఒకెనా అమ్మా
లేద్ డాడీ ఇంటి కొచ్చి తినాల
ఏమి ఇంక టైమ్ ఎంత
లేట్ అయిపోయిందిగా
అవు టయానికి తినాలి కదా మా తొందరగ
తినాల్ డాడీ లేట్ అయిపోయింది ఈ రోజు
ఇంటికెళ్ళి తినాల
అవునా
ఆ
హుమ్ ఇంకేంటి విషయాలు
ఫస్టివల్ రాాల అంగటి దగ్గరికి
రాలేదమ్మా
ఆ
శశి వాళ్ళకి టీవీ ఉంటే చాలు కదా
అదె టీవి బాగా జే పితుల్ల ఇంగ వీటుల్తో పని లేదు
ఇంక అంగటకాడికి ఎందుకు వస్తా రోల్ల ఇంక రారు అంగటకాడి
ఇక తర్వాత అవుతాంది
ఉహ్ హమ్ ఎక్కడున్నావ్ బస్ లో
నేనా
ఉమ్ ఎక్కడా
అలుగుూరు అ
ఆగుటూరా
నింటిట్దా ఆ
ఇని వచ్చి ఇపి నినిపించింది కాకటూరు ఓకే ఓకే
జ గ స
ఓ జైన్ టెంపల్ నగర నావా
ఆ
దగరకితే మీ కాలజ దగ్గరకుతేనా మా జ
మగే గోతు న
ఆ
ఎనర్జీ ఎక్కువ వచ్చింది డ్రైవర్ అనుకుల్
ఆ
అందుకే గబాన్ వచ్చేశాడు
అవునా
ఇంకా మా కాలేజ్కి ఆడికి పోవాలా మా కాలేజ్ నుంచి ఆడుక వచ్చే ఇప్పుడుకి ఆడ ఎక్కువ లేట్ అయిపోతుంది మనబోళ దగ్గర
ఉమ్
హ
తొందరగా వచ్చా తొందరగా వచ్చి తింటే కదా తొందరగా టైం చూడ బ దాదా చి
దా డేస్న రెడి తింతా అల్వా టైబిందద లేట్గా తినదని
ఏమో అంత బిజీగా ఎందుకున్నావు లేట్గా తియేదానికి
అట్లానేం కాదు నార్మల్గా లేటుగా తినేది అలవాటే కదా ఎప్పుడు తిన్నా కూడా అది కడుపుటే పోతుంది సరే ఎప్పుడు తిన్నా ఒకటి
అత తింతే గ్యాసే ప్రాబ్లమ్ ఎక్కువ అపోతుదమ్
ఎప్పుడో సారే గదా
అలవాట అయిపోయిందండి ఇప్పుడే చెప్తాను మళ్ళీ ఎప్పుడో ఒకసారి అని చెప్తున్నామండి
సరే లే అవి మాట్లే కదా అట్ల అట్లా మారుతా ఉంటాయి
హ
డాడీ
ఉమ్
అలాగ మడి రోడ్ దగ్గర వస్తాన్నాయ
ఉ జైన్ టెంపుల్ దాటితానే గొలగముట్ రోడ్ వస్తుమ్మా గొలగముడు రోడ్డు దాటితారనే వె
అ నాక్ తెలుస్ లే
ఉ
డడి ఈ సారు వారం గొ గుడిక్ బోదమ్ డడి
ఎక్కడికమ్మా
ఒల్లగ మూడీకి
ఈ రోజు శనివారం కదా పోదా రా
ఆ ఈ రోజు కుదర్దులే
నువ్వు వచ్చినావ్ అంటే మనక్ ఇద్దరం స్కూటీ లో వెళ్ళిపోదాం
అంతే అంటావా
అంతే ఇక
మమ్మీ వాళ్లు అవసరం లా
అంతమందా అందరం పోవాలంటేం పోలేంగదా బండ్లో వారానికి ఇద్దరిద్దరు పోవాలా ప్ర ప్రతిసారి నేను బోవాలా
ఇంగ ఇంట్లో తోలేది నువ్వు ఒకటే కదా నా అందుకే నాకు స్కూటీ నేర్పిమని చెప్పా
నేర్పిస్తాను మా ఇంటి కాడ వున్నరోజు కురుస్తాయి ఇంటికాడ ఉన్న రోజు పూర్తిగా ఫుల్ గా తోలేటట్టు నేర్పించేస్తా ఇంకా
ఆ నువ్వు ఇంటికాడ ఉంటే నేనుండను నేనుంటే నువ్వు ఉండవు కదా అందుకని బాగా ఖచ్చితంగా చెప్తావ్ ఆన్సర్
ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇద్దరం ఉంటాం కదా ఇంటికడ
హూమ్ ఉంటాం ఉంటామ్ ఇంగొగ నాలుగు రోజులు
ఇంకో నాలుగు రోజులు అ
ఆ ఆ
ఆ ఇంటర్ అయిపోతే నేను ఇంట్లోనే కదా ఉం ఉంట
ఆ కాలీఏ గదా అప్పుడు నేర్పిచ్చేస్తా
ఉ ఉ
బండేసుకొని మీ ఫ్రెండ్స్ ఓళ్ళ ఊరికి గూడా పోదాం కావాలంటే
అబ్
లేదు మా ఈ టై లో ఖాళీ ఈ టై లో ఖాళీ కదా
ఆ
మీ ఫ్రెండ్స్ ఓల్ల ఊరికి పోదాం ఆ రాజంపేట పోదాం మమ్మను తాల్ తా ఉండు నవ్వు నువ్వు ముందు తోల్తా అంటే నేను వెనక్ కూర్చోమంట గాయ వాళ్ళ ఊరికి పావని వాల్ల ఊరికి
ప్రెసీ వాళ్ల ఊరికి వద్ద
ప్రసి ఇప్పుడు బెంగళూరులో కదా ఉండేది
అందుగే అడిగాను పావని వాళ్ళురికి గాయి వాళ్ళు ఊరికి యేన ప్రసీ వాళ్ళ ఊరికాద
బెంగళూర్కి గ వద్లే అంత దూరం మళ్ళ జర్నీ ఎక్కువ హెవీ అయిపోతది బైక్ మీద
అయ్యో అయ్యో పావనివాళ్ళు దూరం కాదు గాయి వాళ్ళు దూరం కాదు
చిత్తూరుదగ్గర మా ఇక్కన నుంచి అంత భయలు దేరం అంటే
సరే చిత్తూరు దగ్గర కడప చిత్తూర్ దగ్గరే అనుకో కడప
కడప కూడా అంతే ఇప్పుడు ఉదయాన బయలుదేరం అంటే మధ్యాహ్నం భోజనానికి గాయి వాళ్ళ ఇంట్లో ఉంటాం
అబ్బబ్బా
చెప్పు కావాలండి ని నిన్ను తీసుకోవు నేను తీసుకోమంటే చెప్పు పొద్దున టిఫిన్ చేసి బయలుదేరితే మధ్యాహ్నం భోజనానికి వాళ్ళ ఇట్లో పెడతాను నిన్న
నువ్వు పెడతావలే గాయత్రి పీజీ లో ఉంటే నేను వాళ్ళుంటి పో ఏం చేయాలా
అవును కదా ఇప్పుడు సేమ్ రాసి అస్తే గాయి కూడా ఇంటికి పోతాది కదా ఇంటికి పోదా
పోతది పోతది ఇంకేం చేస్తదిద్దు అని ఇంకా మాకు ఫైనల్ ఇయర్ అయిపో
మరి అప్ప అప్పుడే అప్పుడే పోదము ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత గాయి గాయినీ చూడాలనిపియదా ఒకసారి కూడా నీకా
తర్వాత అయినా మేము కలుస్తాం కదా
తర్వాత కలుస్తారు కలిసి దానికి గ్యాప్ వస్తున్నావ్ సిక్స్ మంత్ ఆ
మరి సిక్స్ మంత్స్ ఆ
సిక్స్ మంత్స్ ఎంతసేపు వ ఎంత వస్తుందో మళ్ళీ మీరు కాలేజీ మాట్లాడుకోవాలి కదా గ్యాప్ ఎప్పుడు దాకా వస్తాది తెలీదు
కాలేజ్ మాట్లాడుకోవాలంటే కాలేజ్ లేట్ అవుతది జాయిన్ అవ్వడానికి మేము జాబ్కి జాయిన్ అవ్వడానికి లేట్ ఏం కాదు కదా
అవునవును జాబు జాయిన్ అవ్వడానికి లేట్ కాదు
ఒకవేళ టూ మంత్స్ లో కాకపోయినా ఒక త్రీ మంత్స్ లోపు జాయిన్ అవుతాం కదా
ఖచ్చితంగా అవుతాము
మళ్ళీ ఆరు నెలలు ఇంట్లో ఉండాలం టే పేరెంట్స్ దగ్గర చులకన అయిపోతాం డాడీ
చార్లే ఈ లోపల ఎలా మీ ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా శిష్యురా నందిని వాళ్ళ ఊరులు పోయివాదం దగ్గ దగ్గరిగా నువ్వు బైక్ తొత్త ఉండు నేను వెనకా కూర్చుంటాను
నిజంగానా
నిజంగానే
సీరియస్ గా మళ్ళీ ఆ అప్పుడగి లేదు కుదరదు అని మాట్లాడకూడదు
జనంలోకి ఒక రోజు చీ కోల్ ఒకరోజు బస్సు సౌండ్
సరే
ఉ మాట మీదనే నిలబడతా ఇంకెవరు లేరులే నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా ఇంకా
డాడి
ఉంటే ఇంకా నవ్య నవ్య డెలివరీ కూడా అయిపోయి ఇప్పుడు ఫ్యామిలీతో ఉంది కదా
ఎన్ని సార్లు అడిగిందో ఒక్కసారన్నా రా అశ్విని అని
ఎక్కడ కోట మనపోయారు కదా మీరు పోయారు ధరంపూరికి జాతరకి అప్పుడు బావచ్చు కదా
ఆడ అప్పుడు పోయే తనకి వీలుందా ఫ్రెండ్స్ తో పోయినా నేను
అవును కోట దగ్గర కదా ఫ్రెండ్స్ దగ్గర కదా తోలుక పోయి చెప్పిందే చేసినావు కదా
సందడం లే సరే మళ్ళీ చేస్తా
సిగ్నల్స్ నీ వాయిస్ బాగా వినిపిస్తుంది నాకు
ఆ ఇటు కాలేజ్ దగ్గరకు వచ్చిన నేడు సిగ్నల్స్ ఉండవులేదు సరే సరే మళ్ళీ చేస్తాం
మళ్ళీ చేస్తావా
ఆ ఆ
మళ్ళీ ఎప్పుడు చేస్తావు టైం అయిపోయింది కదా తో తొందరగా తొందరగా రా టైం అయిపోయింది భోజనం తినాలి కదా ఆ ఇప్పుడే ఆల్రెడీ ను వచ్చే వాళ్ళు ఫైవ్ ఎయిట్ అంటున్నాది మళ్ళీ బాయ్ బాయ్ బాయ్ బాయ్ ఉ